హలో హలో
వినిపిస్తోందా అండి
ఆ వినిపిస్తుందండి ఎలా ఉన్నారండి
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నామండి తిన్నార అండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ అయ్యిందండి ఏం తిన్నారండి మీరు
ఇడ్లీ తిన్నామండి మే స్పెషల్ లేదండి యాస్ యుజవల్ నార్మల్ గానే ఇదే
అవునవును ఏ ఆ హ్ అందులో ఇప్పుడు గ్యాసెస్ రేట్ ఎక్కువైనాయి గ్యాస్ దొరకడం లేదు అని చెప్పి ఏదో ఒకటి చేయాలంటే చేసేస్తారండి పీజీస్ లో ఫుడ్
అవునండి మీరు ఏం తిన్నారు
నేను ఈ రోజు మనది బయట లైఫ్ అయ్యింది బయట తిన్నాం ఎందుకంటే మేము రూమ్ లో ఉంటాం ఆ చేసుకునేంత టైం ఉండదు అన్నమాట మాకు ఓకే అవునండి ఇంకేంటండి ఊరికి పోలేద అండి
వెళ్ళాలాండి ఈరోజు మీ వాయిస్ ఎందుకో రీసౌండ్ వస్తుందండి ఎక్కడున్నారండి
లేదండి ఇక్కడే బయట టెర్రస్ పైన ఉన్నా అండి
అవునా ఎందుకు
లే లేదు ఇప్పుడు ఓకే నా అండి
ఆ పర్లేదండి
ఫెస్టివల్ కి షాపింగ్ అయిందా అండి
ఆ ఇంకా లేదండి ఏదో మొన్న ఆ ఏదో ఫంక్షన్ కి షాపింగ్ చేసా అండి అదే అండి ఇంకా ఫెస్టివల్ కి స్పెషల్ గా చేయలేదండి
అబ్బాయిలది ఏం ఉందండి స్తాము ఒకటి కాకుండా ఇంకోటి నచ్చుద్ది తీసుకుంటాం వస్తాం బట్ మా ఫ్రెండ్స్ ఉన్నారు లేండి అమ్మాయిలు వాళ్ళతో పోతే మాత్రం అసలు షాపింగ్ కాదు కదా షాపింగ్ అంటేనే అసలు వద్దురా బాబోయ్ అనిపించేలా
ఎప్పుడన్న పోయారా ఎట్లుంది సోపింగ్ అమ్మాయిలతో
ఒకసారి మా ఫ్రెండ్ తో వెళ్ళా ఆ కొన్నింది తెలిగే దాన్ని ఒకటంటూ తీసుకోదు ఫస్ట్ చూస్తుంది
ఇదే పోయా అన్నారుకాదా అదే మేం తీసుకున్నారో మీకు కూడా ఐడియా ఉం ఉంటుందేమో అని అడిగా చాలా సార్లు వెళ్ళమండి
ఆ చాలా సార్లు ఏం లేదు ఆ ఒకసారి వెళ్ళాను కుంట
అవునా ఒకసారికి మీకు అంత అనిపించిందా అండి.
ఆ అప్పుడే తెలిసిపోయిందండి అందుకే అమ్మాయిలతో షాపింగ్ వెళ్ళకూడదు అనుకున్నా.
షాపింగ్ చేయాలంటే అమ్మాయిలతో ఓపిక ఉండాలండి
అమ్మాయిలతోనే షాపింగ్ పోకూడదు అని చెప్పి అమ్మాయిల్ని నేనేం పిలవానండి అంటే ఆ రోజు తను వెళ్తూ ఉందా నన్ను పిలిచిందనమాట రా వెళ్దాం ఇట్లా అని చెప్పి
ఛీ
ఇంగ తను ఒకటే ఉంది కదా అని చెప్పి వెళ్ళా చూస్తుంది నచ్చలేదంటది. మళ్ళీ ఏమంటది ఏమన్నా శారీ తీసుకున్నా దాంట్లో మ్యాచింగ్ అలాగా బ్యాంగిల్స్ అంటది, అవింటేనే తీసుకుంటా అంటుంది అవి దొరకవు ఎన్ని షాప్స్ తిరగలో
తీసుకోందండి శారీ తీసుకుంటే శారీలోకి ఏమి బ్లా గ గ్లా గాసులే కాదు దాంట్లో చానా తీసుకోవాలి య
అవునవును అవును ఆ రోజు నాకు తిరిగికే చాల అయిందండి ఆ షాపింగ్ అయితే నేను మర్చిపోలేను ఫస్ట్ చూడండి ఒక షాప్ లో శారీ తీసుకుంది. అదే దానికి శారీకి కి మ్యాచ్ అయూ బ్యాంగల్స్ దొరకలేదు మళ్ళీ ఆ షాప్ లో మళ్ళింకో షాపులో బ్యాంగిల్
చిన్న షాప్ లో బ్యాంగిల్స్ దొరకవండి పక్కనే తీస్కోవాలా
ఏమో కొన్ని కొన్ని దగ్గర పెడతారు కదా అటు ఉన్నాయి బ్యాంగిల్స్ కూడా పెట్టినారు ఆ షాప్ లో బట్ అయితే అవి మ్యాచ్ అవ్వడం లేదు
అవునా అండి
అక్కడ మ్యాచ్ అవ్వలేదు అని చెప్పి మళ్ళీ ఇంకో షాప్ లో బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ మళ్ళ అవన్ను అయిపోయినాయి. ఓకేలే ఇంకెళ్ళలిపోవచ్చులే అనుకునే టైం లో మళ్ళీ అవేమంటారు చెప్పులు కూడా దాంట్లోకి మ్యాచింగ్
హ అమ్మాయి మాలక్ష్ అంటారు కదా అండి ఇంకా మహాలక్ష్మి లాగా ఉండాలంటే అవన్నీ వే
అవునవును పెద్ద కథే అమ్మాయిలతో షాపింగ్ అంటే
అయినా అమ్మాయిలు అలా ఉంటేనే కదా చూస్తారు. రెడీ అయ్యి దండ్లు కమ్మలు అ అన్నీ వేసి శారీ మంచి కట్టేసేస్తేనే కదా బాగుంటుంది
దు బట్టూ..
అలాంటివి అలా ఒక విధంగా కరెక్ట అలా ఉండాలంటే ఖచ్చితంగా ఇంత షాపింగ్ చేయాలండి. దాన్ వెన్కలే ఇదంతా ఉంటుంది.
అవునవును, మీరు గూడా పో వెళ్ళు మీరు. ప్పుడు ఇట్లే గదండి షాపింగ్. మీరెలా జేస్తారండి షాపింగ్.? అంటే మీరు ఎక్కువ ట్ర మీరు ఎ.. ఎక్కువ అంటే శారీస్ ప్రిఫర్ జేస్తారా? లేదంటే డ్రెస్.
లేదు లేదండి డ్రెస్సెసే అండి పర్ చేసేది. మోస్ట్లీ ఆన్లైన్ షాపింగ్ జేస్తా. డీ ఎప్పుడన్నా ఊర్లో ఉంటే.. ఆఫెన్నిల్. కొనేది మాత్రం ఆ ఆ లైన్ లోనే జేస్తాను. శారీస్ అంటే బయట. ఊర్లో బయట ఆఫ్. ఫ్లైన్ లోనే జేస్తున.
ఆ ఓకే మీకొచ్చా అండి శారీ కట్టడం.
ఆ ఓచ్చండి.
ఓ గ్రేట్ అండి మీరు. మా ఫ్రెండుకి రాదండి, ఆ పిల్లకి.
మళ్ళి ఎలా జేసిందండీ సారీ. ఎలా కట్టుకోండి.
ఆ పిల్లనా ఎవరితో వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్ తో కట్టుకుందనుకుంటా. ఆ మళ్ళీ ఇం.. ఒసారి వెళ్ళినప్పుడు శారీని తెచ్చుకుంది. మళ్ళీ దాంతో పాటు లంగా ఓని దెచ్చుకుంది., ఆ శారీ కట్టుకొని మెయింటైన్ జేసేది నాకు రాదని. లంగాఓనీ ఏసుకుంది. అదైతే.. ఈజీ గదా అండి. ఏమో నాకూడా తెల్దు.. ఆ పిల్ల ఒపీనిన్ ఐతే ఈజీ అట్లా.
ఏదో ఈజీ అండి ఏదైనా మా.. వేర్ వేర్. చేసి క్యారీ జేయడం చాలా కష్.. తో అండి.
అవును. ఏ మటికామాట. శారీలో అయితే అమ్మాయిలు బాగుంటారు.
ఊ అవునా అండి. ఎంతమందినీ జుసారండి శారీలో అమ్మాయిలు. అండి
సారీలో ఆ మామూలు చూస్తూ ఉంటాం కద అండి
ఉహూ అంటే మీకు ఎవరినైనా చూసినాక అబ్బా బాగుంది సారిలో అని అని కనిపించిన అమ్మాయి ఎవరైనా ఉన్నారా ఒకరున్నారా చాలా మంది ఉన్నారా
ఉందండి ఒక పిల్ల ఉంది అంతే అంటే మాక్సిమం ఇప్పుడు చూడండి డ్రస్ లో చూసిన రోజు ఒక ముగ్గురు నలుగరిని అనుకోండి ఫ్రెండ్స్ కావచ్చు ఎవరో అప్పుడప్పుడు తెలిసిన వాళ్ళైన అవ్వచ్చు ఇప్పుడు మామూలుగా డ్రస్ లో చూసి మనం సడంగా సారిలో చూసి త మనకు వాళ్ళు ఏమంటారు ఏదో ఆ తెలియని కొత్త ఫీలింగ్ ఏమంటారు కొత్తది చూసినట్లుగా అనిపిస్తుంది అట్లు ఉంటారు అమ్మాయిలు
అంటే కొత్త ఫీలింగ్ వస్తుందా అండి మీకు
ఫీలింగ్ రా అ కొత్త అనుభూతి ఫీలింగ్ అనకూడదండి అనుభూతి
మీరే అన్నారండి కొత్త ఫీలింగ్ అని అందుకు అడిగాను
స్టేక్ అన్నాను అది ఫీలింగ్ కాదు అక్కడ అనుభూతిని మేము చేసేదివి నేను ఫీలింగ్ అని చెప్పా అండి
అవునా అండి కష్టమండి శారీ కట్టడము కష్టము శారీ కట్టుక కట్టుకోవాలంటే దాని వెనకాల చేయాల్సిన షాపింగ్ కూడా చానా కష్టం అండి ఉమ్
మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇంకా ఆ శారీ తీసుకున్నారే అనుకోండి వాళ్ళే ఇప్పుడు సెట్ సెట్టు అట్లగా అంతా దొరకవా మీకు అట్లా
ఆహా అట్లంతా దొరకవండి అట్లంతా దొరకాలంటే ఒక ఒక ఒక షాపింగ్ మాల్ పెట్ ట్టి దాంట్లోనే పైన నుంచి కింది వరకు ఒక్కోటి ఒకోక ఫ్లోర్ లో పెట్టి
అంటే అట్లా కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ తీసుకున్నారూ అనుకోండి తారికి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ మళ్ళీ ఇయర్ రింగ్స్ అవునండి
శారీకి ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ ఒకటే కాదండి మ్యాచింగ్ బ్లౌజ్ ఉండల్లా మళ్ళీ శారీకి మళ్ళీ పాల్స్ చేపిస్తారు దాని డిజైన్స్ ఉంటాయి బ్లౌజ్ కి డిజైన్స్ ఉంటాయి చానా ఉంటాయండి శారీ జస్ట్ శారీ అంటే అంటారు అంతేగాని దానికి కావాల్సినవి కొనాల్సినవి చానా ఉంటాయి
మీరే కలర్ ప్రిఫర్ చేస్తారండి శారీస్ లో కట్టడానికి కలర్
కలర్ నచ్చితే ఆ కలర్ అండి
అవును అంటే మీకు ముందే ఐడియా ఉంటు ఈ కలర్ సెట్ అవ్వుద్ది నాకి అని
అలా అంత ఏం లేదండి అక్కడికి వెళ్ళినప్పుడు నాకు నచ్చింది అనుకోండి నాకు సెట్ అవుతుందా లేదా అని చూస్తాను నచ్చింది ఏందంటే కొనిస్తానండి అంతే ప్రిఫ ఇదే కొనాల ఇదే బాగుంటుంది నాకు అనేది అయితే లేదు ఎప్పుడన్నా ఎప్పుడన్నా అనుకోని నాకి కలర్ ఒకే నాకు నచ్చింది కలర్ లోనే తీసుకోవాల ప్రిఫర్ చేస్తానండి నాకు ఆ కలర్ లోనే కావాల శారీ ఇప్పటి వరకు శారీ అయితే తీసుకోలేదండి నేను ప్రిఫర్
లేకుంటే మీ సిస్టర్ సిస్టర్ నో మీ మమ్మీ నో లేక అలా అడుగు
ఎప్పుడన్నా మోస్ట్లీ అయితే నేను అమ్మ నా మా సిస్టర్ తోనే వెళ్తానండి నా సిస్టర్ సెలక్షణే నచ్చుతుంది నాకు సరిపోతుంది అని చెప్పి కొనేస్తంది శారీస్ లో ఎప్పుడు నేను నాకు కావాల్సింది కొనలేదు కానీ ఏది నచ్చుతుంది న్నాను బట్ డ్రెస్సెస్ లో ప్రిఫరబుల్ గా ఇదే కావాలా అని చూస్ చేసుకునే చాలా ఉన్నాయండి.
సారీస్ లో అయితే గ్రీన్ కలర్ బావుంది గు చూడండి అమ్మాయిలకి ఎప్పుడన్నా ఏమో బై ఛాన్స్ ఏమన్నా వెళ్తే ఊరికే ట్రై చేయండి ఊరికే తీసుకోండి అని చెప్పట్లే జస్ట్ గ్రీన్ బాగుంటుందండి
మీకెలా తెలుసుంది ఏ అమ్మాయిని చూసారు గ్రీన్ శారీలో
నాకి ఐడియా బాగుంటది గ్రీన్ లో గ్రీన్ కానీ లేదంటే మర తిక్ బ్లూ కాకుండా బ్లూ అ ఉంటే ఓకే ఓకే బట్ అయితే గ్రీన్ లో అయితే సూపర్ ఉంటరండి
ఉ ఎందుకు అనిపించిందండి అలా గ్రీన్ లో బాగుంటారు అమ్మాయిలని
ఏమో అండి తెలిదు ఇంకా అది
కానీ గ్రీన్ లో చాలా షేడ్స్ ఉంటాయి కదండి ఏ షేడ్ అండి గ్రీన్ లో
గ్రీన్ లో లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ అన్నా తిక్ థిక్ గ్రీన్ అన్నా రెండు బాగుంటాయి అండి
ఉహు
బ్లూ బ్లూ లో కూడా బాగుంటాయిడి బ్లూ లో తిక్ బ్లూ కాకుండా లైట్ బ్లూ ఇలాంటి ఇప్పుడు స్కై బ్లూ అలా దాంట్లో కూడా బాగానే ఉంటాయి నేను ఒకసారి మ్యారేజ్ పోయినప్ ప్పుడు మా ఫ్రెండును చూసాను అప్ ఉమ్ ట్రై చెయండి మీరు ఎప్పుడన్నా ఏమంటారు ఇన్ కేస్ ఆ కలర్ ఏమన్నా దొరికితే చూడండి మీకు ఒకే సెట్ అయిది
గ్రీన్ డ్రెస్ కూడా బాగుంటుందండి
గ్రీన్ డ్రస్ డ్రస్ ఏమో డ్రస్ ఏమో అండి గ్రీన్ డ్రస్ నాకు తెలిసి బాగోదు సారీ అయితే ఓకే
అంటే మీరెందుకు ఎవ్ ఎవరిని ఊహించుకుంటున్నారండి గ్రీన్ డ్రెస్ బాగుంటుందా లేదా అని అంత టైం తీసుకుని
కోలేదు బట్ అయితే చూపుతున్నా ఓకే గ్రీన్ డ్రస్ అయితే బాగోదండి మాక్సిమం బాగోదు
సారీనే ఎందుకు బాగుంటుందండి అలా డ్రెస్ అయినా సారీ అయినా ఒకటే కదండి డ్రెస్ అంటే ఫుల్ గా కవర్ చేస్తాం సారీ అన్ టె కట్టేస్ సి ఏమో చేస్తాం సారీని
తండి అ
సారీ
ఓకే ఓకే అంటే అలాని కాదండి ఇప్పుడు చూడండి ఒక్కొక్క దానికి ఒక బ్యూటీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి స్కూటీ ఒకటే బైక్ ఒక్ ఒకటే మనం పోయేటప్పుడు ఏమంటారు రీచ్ అయ్యేది ఆ ప్లేస్కే కదా కొంచం అటు ఇటు అయితది అంటాం బట్ అయితే దేనిలో ఉండే బెన్ ఇప్పుడు గేర్ల బైక్ కనుకోండి తొందర బొతాం స్కూటీ స్యారీలో బెన్ఫిట్ ఏంటంటే బాగుంటది కదండి ఇప్పుడు చూడండి అమ్మాయిలు బాగా నీటిగా రెడీ అవుతారు ఏమో అది సారీ గడ్ తేనె అందం అమ్మాయిలకన్నది అంతే
ఓకే ఏం ఇలా అని చెప్తున్నార్ డి ఇలా
అంటే మన సంప్రదాయం అదే కదండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫెస్టివల్స్ ఏమైనా అట్ల వచ్చినప్పుడు చూస్తే మ్యాగ్జిమం అందరూ సారీలోనే వస్తారు టెంపుల్స్ కావచ్చు ఇంకా మనం ఎక్కడ చూసినా కూడా మాక్సిమం అందరు శారీస్ లంగావో ని ఇలానే ప్రిఫర్ చేస్తారు కదాండి హ్మ్మ్ ఏంటండి హలో ఆ థ్యాంక్స్ అండి మీకు తెలిసిన సమాచారాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు హలో ధన్యవాదాలండి థ్యాంక్స్